హలో హలో హలో
హలో
ఆ చెల్లి బాగునారా
ఆ బాగున్నాన్నయ్య ఎలా ఉన్నారు మీరు
ఆ నేను కూడా చాలా బాగున్నాను రా
ఆరోగ్యం అయితే బాగానే ఉంటుందా ఇప్పుడు
ఆ ఆరోగ్యం చాలా బాగుందిరా
ఆ అదేలే ఇంకేంటి మొక్కలు తెస్తానన్నారు ఇంట్లో పెంచుకోవడానికి తెచ్చారా
ఆ తేలేదురా ఆ రోజు కుదరలేదు
అయ్యో విత్తనాలు తీసుకోమన్నాను కదా ఒక నాలుగు రకాలు
ఆ విత్తనాలు అవి తీసుకున్నా రా తీసి పేడలో వేసాను కొన్ని
అ
మోక్కళకి అదే తీసుకునీ రాలేదు తీసుకోచవారా ఏవైనా మొక్కలు హలో హలో హలో హలో హలో
హలో
ఆ సిస్ చెల్లి చెప్పరా చెప్పరా చెల్లి ఆ చెప్పరా చెల్లి వినిపిస్తుంది ఆ వినపడుతుంది వినిపిస్తుంది మాట్లాడరా హలో
హలో
ఆ వినిపిస్తుంది మాట్లాడరా
ఆ అదే వినిపించట్లేదేమో అని
ఇందాకా విపిపించలేదు ఇప్పుడు వినిపిపస్తుంది
ఆ తె అదే తెచ్చారా తెమ్మన్నాను కదా మొన్న బయట అక్కడ తీసుకు కోమన్నాను కదా తక్కువకు వస్తాయని
ఆ నువ్ చెప్పినట్టు మా ప్రాంతాల్లో మొక్కలు చాలా తక్కువ రేటుకి తక్కువ ధరకు దొరుకుతాయి నేను వెళ్ళిన సమయానికి అక్కడ మొక్కలు లేకపోవడం వాళ్ళు అక్కడ లేకపోవడం మళ్ళీ నేను తర్వాత వచ్చాక వాళ్ళు సమ్ వాళ్ళు చెప్పినప్పటికీ నేను వెళ్ళకపోవడం వల్ల అవి తీసుకోలేకపోయాను
ఓ హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందా చెల్లి
ఆ అదే అదే తీసుకున్నార అక్కడ తక్కువ బజార్కి వస్తది తక్కువకు వస్తది కదా ధరకి బజార్లో
ఆ నువ్వు చెప్పింది కరెక్టేరా తక్కువకే తక్కువకే వస్తుంది
అవునవును అందుకే అక్కడ తీసుకోమన్నా ఇక్కడ మన్ పాతింటి దగ్గర వేద్దామని
నాకింటి దగ్గర
ఆ అక్కడ కొంచెం మొక్కలయి ఏస్తే ఖాళీగా ఉంది కదా ఇంట్లో పండించినవి తింటేనే మంచిది కద ఇప్పుడు అన్ని రసాయనాలు కలిపేస్తనారు కదా
అవును ఈ రోజుల్లో ఏదన్నా ఇంట్లో పండించుకొని తినడం చాలా మంచిది
ఆ అవును లేకపోతే అసలు ఎంత ఇబ్బందులో ఆళ్ళు పళ్ళకి వాట్లికి కూడా సూది మందులేసేసి అన్నిట్లికి కల్తీ చేసేసి ఇస్తున్నారు వాటి వల్ల చాలా ఆరోగ్యాలు అనారోగ్యాలు వస్తున్నాయి కదా
ఇలాంటివే జరుగుతుంది వాస్తవం
అందుకే ఇంట్లో పెంచుదాం కొన్ని మనం పూల చెట్లు అయి ఉన్నాయి గానీ ఈ కూరగాయల చెట్లు పెంచుదాం అన్కునే తెమ్మంట్న్నాను మనకి ఇక్కడ చాలా ధరలెక్కువ ఆ విత్తనాలు
నేను విత్తనాలు తీస్కున్నాను
ఆ
నేను విత్తనాలు తీసుకొని చల్లాను కాకపోతే మరి ఇక్కడ వచ్చాయి కొన్ని చిన్న చిన్న వచ్చాయ్
ఓ చిన్న చిన్నవి వచ్చినాయా అదే లే తర్వాత కొంచెం నీళ్ళు పోస్తూ ఉండు ఎదుగుతాయి కదా
ఏయ్
ఆ నీక్ పనికెల్లోచ్చేటప్పటికి ఆలస్ అయింది కదా మరి ఎవరైనా ఎవరైనా పోస్తారా పక్కన వాళ్ళు ఎవరైనా
ఆ ఆ ఫెసిలిటీ అ అదే అలా ఎవరు లేర్ర మనమే జాగ్రత్తగా కోవాలి
అదే లే ఇంక ఉన్నప్పుడే సమయం ఉన్నప్పుడే కొంచెం అది పొద్దున్నే అది పోసేస్తే సరిపోతుందిలే ఇప్పుడు ఈ తక్కువ నీళ్లతో పెరిగే మొక్కలలాంటి అయిన పెంచుకోవాల్ లేకపోతాయి కొంచెం మనకి విలుగా ఉండేవి ఇంట్లో కొంచెం ఆక్సిజన్ మంచిది మంచి ఆక్సిజన్ వి అయ్యి తీసుకొనేలా అదే మనకి
ది ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చిచ్చి ఉండడం అనేది చాలా మంచిది
ఆ మనకీంట్లో ఎలా
హలో
అ
హలో హలో హలో హలో హలో హలో